హాయ్ అండి
హాయ్ అండి వాయిస్ వినబడుతుందండి క్లారటీగా ఉందా
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుంది నా వాయిస్
అవునండి వినిపిస్తుంది
తిన్నారా అండి మరి
విన్నానండి మీరు తిన్నారంండి ఏం కర్రీ అండి
మాది రోజు సాంబార్ అండి మీరేం కర్రీ
మా పిక్లా అండి అది ఎలా చేయగలుగుతారా మీకు తెలుసా సెట్ చెప్పగలుగుతారా
బా మదరా
మీకు తెలిసు ఉంటదండి మీరు చెప్పండి
లైక్ పప్పు కర్రీ అంట తెలుసు కాని సాంబార్ ఇట్లా చేయలో నాకు తెలిదుండి
ఉమ్ ఓకే అండి
అవునండి మీకు వచ్చా అండి వంటలు
ఆ లేదండి
నేర్చుకోపోయారా
అదే అనుకున్నాను కానీ ఇక ఇంట్రెస్ట్ లేదండి అని సో దట్స్ వై ఇక వద్ద అనుకున్నాను అన్నమాట